హలో చెప్పండి చెప్పండి బాగు నారా బాగున్నాండి మీర ఎలా ఉన్నారు రండి
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి
అవునా ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు
ఇ
హలో
ఇంట్లోనే ఉన్నానండి
మీ కొంచెం మీ వాయిస్ అలాన్నీ బ్రేక్ ఉమ్ కొంచెం మంచిగా వినపియట్లేదండి మీరు కొంచెం డిస్టబ్ ఏ చప్పుడు లే కున్న ప్రదేశానికేళ్ళండి ఎందుకండి ఇట్ల నవ్వుతున్నారు
చెప్
అలాంటి శబ్ ద్దాలు ఏం రాకూడదండి మొత్తం నిశ్శిబ్దంగా ఉన్న చోటుకేళ్ళరా
ఏమి చెప్పండి చెప్ నంబర్లే చెప్పు చెప్పండండి
ఇప్పుడు నేను మేము ఊమ్ ఏం కూరా అండి
మాది రోడ్స్
మీరు కొంచెం మంచిగ మాట్లాడండండి ప్లీజ్. ఏం ఏం పచ్చడి?
గోంగూర పత్
మీకు గోంగూర పచ్చడి చేయడం వచ్చా అండి?
కదండి
మీకు చేసే విధానం గూడా తెలీదా అండి?
తెలియదండి
మీకెమైనా వంటకాలు చేయడం ఒచ్చా అండి?
వచ్చండి
ఒక వంటకం చెప్పండి?
దొండకాయ్
దొండకాయ వేపుడండి మీరు ఇట్లా ఆంగ్ల పదాలు వాడొద్దండి. ఏమన్నా ఉంటే తెలుగే మాట్లాడాలి, ఎందుకంటే మనం తెలుగుదేశంలో పుట్టి, బె తెలుగే మాట్లాడాలి మనం పక్క దేశ భాషలు మాట్లాడదం అంత మంచిది కాదండి మనకి.
ఆ సరే అండి
దొండకాయ వేపుడు ఎట్ల చేస్తరో మీకు తెలుసా అండి?
ఆ వచ్చండి
తరండి
ముందుగా పోయి వెలిగించాలండి తర్వాత ఒక కళయి వేడి పెట్కొని
నూనె వేయాలండి ఉల్లిపాయలు ఏయాలండి కొంచెం అల్లం వేయాలండి దొండకాయవేయాలి అది ఫ్రై అంత వరకు
మీరూ మళ్ళీ మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారండి. ఫ్రై అని వేప్పుడు ఏదా అదేదో? ఆ
వేగంత వరకు అది
అ
తిప్పుతూనే ఉండాలండి తర్వాత త కొంచెం ఉప్పు క కారం పసుపు వేసి తిప్పాలండి
అది అది
తర్వాత కొత్తిమీర వేయాలండి
నాటస్త అ
అది అయిపోయే తర్వాత పోయి ఆపేయాలి అండి ఇంకా అండి చెప్పండి?
అవునా అండి మీరు చాలా మంచిగనే చెప్పారండి. మీరూ మీకు ఎప్ ఏమన్నా తర్వాతీ రాబోయే రోజుల్లో మీకేమైనా వంటల ప్రోగ్రాం కి వెళ్ళే ఆలోచనేమనుందా అండి?
లేదండి
ఎందుకండీ మీరు ఇంత బాగా చెప్తున్నారు. ఇ అంత బాగా ప్రస్తావిస్తున్నారు, ఈ వంటకాల గురించి మీరు వెళ్తే మంచిదే కదండి. ఒకసా వెళ్ళి చూడండి
సరే అండి ఒకవేళ అవకాశం దొరికితే వెళ్తానండి
అవునండి ఎందుకంటే మీరు చాలామందికి ఒక గర్వకారణమండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆ వంటరెందుకు అవన్నీ పాతబడినవి మేము చెయ్యమని చేస్తారు కానీ మీర్ ఒకప్పుడు అలా కాదండి ఒక ఆడపిల్లగా బయటికి వచ్చి ఇలా చేయడం చాలా మందికి గర్వకారణం అండి.
అవునా అండి
ఉ
సరే అండి.
ఇంకేంటండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు.
ఏం లేదండి కూర్చున్నా అండి.
కూర్చోని ఏం చూస్తున్నారండి మీరు ఏమైనా వంటకాలు నేర్చుకోవచ్చు కదా మీకు ఎలాగో అదే ఆలోచన ఉంది. కదండి
ఆ అవునండి కాకర కాయా వేపుడు చేద్దామని చూసి కూర్చున్నా.
మీరు మళ్ళీ ఆంగ్ల భాష బ మాట్లాడ స్తున్నారండి కట్టు గిట్టు అని అది కాదండి కోసి అని చెప్పండి.
సరే అండి కాకరకాయ కోసి తిన్నాంఅండి. ఇంతా
అవునండి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు.
మేము నలుగురం ఉంటామండి.
దీ నిలువు ఉమ్మ్ కాదండి మీకు బడికి వెళ్తారా అండి.
బడి అయిపోయిందండి నాది.
బడి అయిపోయిందా ఇప్పుడు ఏం చేస్తున్నరండి మరి కళాశాలన. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి.
బిఎస్సీ నర్సింగ్ అండి.
ఓకే అండి ఇంకా నేను ఏం అడుగుతున్నానంటే మీకు ఏమనా దిగు మీదగ్గర చాలా ఇబ్బందికరమైన శబ్దాలు వస్తున్నాయండి మీరు దయచేసి కొంచెం పక్కకెళ్తారా. కదా అండి.
ఎలాంటి శబ్దం లేదండి నా పక్కన.
ఏమేమో వస్తున్నాయండి మొత్తం శబ్దాలు వస్తున్నాయ్ కొంచెం కామ్ గా ఉండం మనన్నండి ఎవరైనా ఉంటే లేకుంటే మీరే పక్కకెళ్ళి మాట్లాడండి.
సరే అండి ఎలాంటి శబ్దాలు రావండి ఇదిగో
అవునా అండి ఈ మీరు ఏ ఏమైనా విహార యాత్రలకి ఎక్కడికైనా వెళ్ళా రా మీరు
ఉ ఆ గుడికి వెళ్ళానండి చాలా సార్లు.
ఏ గుడికెళ్ళారు.
భద్రాచలం వెళ్ళా అండి.
మీకు ఇష్టమా అండి ఇలా విహారయాత్రలు తిరగాలని.
ఆ ఇష్టం అండి.
ఎందుకూ
బాగుంటే
చెప్పా చెప్పండి ఎందుకు మీకు అంత ఇష్టం.
దేవుడు అంటే నాకు చాలా ఇష్టంగుంది.
అదే అండి దేవుడంటే మీకు ఎందుకు ఇష్టం కొంచెం చెప్పండి.
నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయండి. అందుకే దేవుని దర్శనం కోసం నేను వెళ్తూ ఉంటానండి.
అవునా అండి మీరొక్కరే వెళ్తారా మీ ఇంట్లో వాళ్ళని కూడ తీసుకెళ్తారా.
మా అమ్మ వాళ్ళు కూడా వస్తారండి తురవి సంవత్సరం సంవత్సరం వెళ్తామండి మేము.
అవునా అవునా అందుకే మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారనమాట దీనికి కారణం కూడా దేవుడే అ అనుకోవచ్చా అడి
తప్పకుండా అండి
అవునండి మీ మాటల్లో గాని మీరు తెలియజేసే భావాల్లో గాని మీ దైవ వృత్తి నాకు కనిపిస్తుందండి మీ దైవ భక్తి కన ఇక్కడికి నాకు తెలియజేస్తున్నాయి
ధన్యవాదలండీ మీ
అవునండి ఇంకేంటంటే ఇంకేంపిస్తున్నారండి మీరు ఇంకేమైనా ఉన్నాయా అండి విహార అతలు గురించి చెప్పాల్సినవి
అదేం లేదండి
ఎందుకండి మీకు ఇంకా మీరు ఇట్లా మీరు ఇంతల దైవం గురించి మాట్లాడుతున్నరు మీరు కా ఒక భద్రాచలంలో కురివి మాత్రమే వెళ్ళారా అండి ఇంకెక్కడికి వెళ్ళలేదా
వప్పుడు తిరుపతి వెళ్ళానండి
ఒక విహార యాత్ర గురించి కొంచెం చెప్తారా అండి ఎలా ఉంటుంది ఏంటి అని మాకు కూడా తెలుసుకోవ లనుంది
చెప్తానండి
గుడి అం గుడికివేల్ తే కొంచెం ప్రశాంతంగా ఉంటదండి దేవుని దర్శనం చేసుకొని
ఉహు అవునా అండి
మత్తం తిరిగి వోస్తమండి
మీరు ఇప్పుడు రాబోయే భావితరాలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అండి
ఏం చెప్పనం
లేదండి ఎందుకంటే మీరు ఈ ఇంత మనం ఇప్పుడుండే కాలంలో దైవభక్తి లేదు పిల్లలకి ఏమనంటే చడావాని ఒకటి కట్టు కోని ఉంటున్నారు మీలాంటి వాళ్ళు ఏమైనా ప్రసంగాలు గనీ ఇలాంటివి ఏమైనా చెప్తే వాళ్ళకి కొంచెం జ్ఞానోదయమై పాత రోజ్ విలోకి వెళ్తారండి నేను అందుకే మీకు చెప్తున్నాను మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా భావితరాలికి అని తర్వాత ఎందుకండి లేదండి మీరు ఇప్పుడు చెప్తే ఏమతుందండి ఎందుకంటే తే అది కూడా మన జీవితంలో ఒక భాగమేనండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంకా
మీ ఇంట్లో అంత మంచిగనే ఉన్నరా అండి
ఆ ఉన్నారండి
సరే అండి ఇప్పుడు నేను ఫైనల్గా ఏమంటున్నానండే మీరేప్పుడు ఇలానే ఉండండండి దైవాన్ని నమ్ముకొని ఉండండి తర్వాత మీ వంటల్ని కూడా ఆ ఇట్లా చేస్త్ అండి మీరు చాలా మందికి ఒక గర్వ కారణం అండి
ఓకే అండి ధన్యవాదాల్
మీరు ఇట్ల ఓకే అనే పదం వాడొద్దని నేను మీకు ముందే చెప్పానండి మనం ఎప్పుడు ఆంగ్ల పదాలు వాడద్దేమన్న అంటే ఆ ఆ సరే అండి మరి ఈ కాల్ మాట్లాడినందు మీకు ధన్యవాదాలండి
ధన్యవాదలండి